హలో నమస్కారం అండి
నమస్కారం అండి ఆ మేము బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ మేము బాగున్నాము అండి బోన్ చేసారా అండి
చేశానండి మీరండి
అవునండి నేను ఇందాకే భోన్ చేసానునండి
ఎక్కడున్నారండి
మేము ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్నామండి మీరు
నేను ఇంట్లోనే ఉన్నాను
అవునా అంటే మీ మీ నుంచి నేను కొన్ని విషయాలు సేకరించుకోవాలనుకుంటాను మీరు అనుమతిస్తే
ఆ సేకరించుకోంండి ఏం చెప్పాలి చెప్పండండి
అంటే మీకు ఇష్టమైన పడుగలు ఏవో కొన్ని చెప్పగలరా మా మాకి
ఆ చెప్తానండి నాకు ఇష్టమైన పండుగ రంజాను బక్రీద్ మొహరం అండి
నాకి వినాయక చౌరి ది ఉగాది దీపావళి పంండగలు అనేవి ఇష్టమండి మీకు ఈ పండుగల గురించి ఏవైనా కొన్ని విషయాలు మాతో పంచుకోగలరా అండి
ఆ తప్పనుసరిగా పంచుకుంట రామండి రంజాన్ పండుగ గురించి చెప్పల్నండి
ఆ చెప్పండి
రంజాన్ పండగ అనేది థర్టీ డేస్ ఒక పొద్దులతో స్టార్ట్ అవుతుందండి ఆ ప్రతి ఒక్క రోజు మనం ఫాస్టింగ్ ఉంటామండి థర్టీ సర్ టీ డేస్ కూడా మనం ఫాస్టింగ్ ఉంటామండి మరి మనము ఫిఫ్టీన్ డేస్కి వచ్చే వాళ్కి మరి మలా పండుగ మాదిరి ఆ డేని పండుగ మాదిరి సెలబ్రేట్ చేస్తామండి
అవునండి
అవునండి మనం మేము చాలా నిష్టగా ఉంటాం ట్టమండి ఒక పద్దులకై క పద్దుొన్నే ఫోర్ ఓ క్లాలాక్ కి లేసి మాకితో చినంత తిని ఆ బొట్ నుంచి పచ్చి మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సూర్య సూర్యాస్తస్తమయంత వరకు ఉంటామండి అలానే ఇంకా ఫైనల్ ఇంకా రంజాన్ పడుగ చేసుకుంటామండి థర్టీ ఎత్ డే
అవునండి
ఆ పడుగ యొక్క నీతి ఏమిటంటే మన సమాజంలో ఒక పేదవాడు ఎలా బతుకుతున్నాడో అని మనం కూడా కొంచెం తెలుసుకోవాలని అలా సహాయం చేసుకుంటా ఒకరి కోరి తడుగా ఉంటా ఉంటామండి పండుగ రోజు
అవునండి నాకు వినాయక చవితి ఇష్టం అండి చలా
ఎందుకండి తెలుసుకోవచ్చా
వినాయక చవితి రోజు అంతా అంటే వీధిలో ఉండే వాళ్ళంతా కలిసి కలిసికట్టుగా జరుపుకుంటారు కదండి అందుకూ ఆ బొమ్మ తెచ్చే విష లో అందరు కలిసి చిన్న పెద్ద అంతా కలిసి మాట్లాడి కమిటీ ఏర్పడి కమి ఏర్పాటు చేసి దాంట్లో బొమ్మ సెలక్షన్ లో గున అందరికీన్ నచ్చితేనే తీసుకోవడం గానీ అందరు ఒపీయన్ కనుక్కొని లా చేస్సారు. కాబట్టి అలాగే మా వీధిలో వినాయకుని కూర్చోబెడితే చాలా హంగామతో ఉంటుందండి. మా వీధలో చానా ఘనంగా చేస్సారు. డెకరేషన్లు, లైట్లు, డెకరేషన్లు అన్ని డీజే వి అన్ని పెడతారండి. అందుకు చాలా ఆ నస్సుందండి, ఆ పండగ అంటే నాకు
అంటే అపుడ ఆ పండక, ఆ ప్రాసెస్ మాక్ చెప్తారండి. కొంచెం
ఆ ప్రాసెస్ అంటే అంటే ప్రాసెస్ అంటే ఉందండి. దానికి వినాయక చోతికి, చానా ప్రాసెస్ ఉంది. వినాయకుని తె చ్చిన రోజు ఆ పూజ చేసారండి. ఫస్ట్ రోజు, పూజ చేసి కొన్ని కొన్నీ ప్రదేశాల్లో కొన్ని రోజులు కూర్చోబెడతారండి. మాముూలుగా ఒక సెవెన్ డేస్, ఒక కొంచ్ కొన్ని పెద్ద సిటీస్లయితే, ఇంగా నేలం నేలంతా కూర్చోబెడతారండి. మాల్గా సిటీస్ లా అయితే పల్లెటూర్ లో అయితే, ఒగ సెవెన్ డేస్ అలా నైన్ డేస్ ఎక్కువ కూర్చోబెట్టర్ అండి. ఇంగా లా
అన్నదానాలు ఎంతోల్ బొమ్మలాట్ల అలా చేస్సారా అండి.
ఆ నైట్ అయితే ఇంకా అదే కార్యక్రమాలండి. ఉన్ ఉంటాయండి, ఎక్కువ ఎక్కువయితే వినాయకుని తెచ్చిన రోజు నుంచి ఇంగా, ఎవరు నైట్ అయితే మేల్కోడం, మేల్కోరండి ఎక్కువ అలాంటి కార్యక్రమాలు పిల్లలు వినాయకుల దగ్గర డ్యాన్సులు అంటే దేవుని పాటలు పెట్టడం. అనదాలు పెట్టడం అనేవి అన్ని ఉంటాయండి.
అంటే నేను ఇన్నెన్నదయితే ఆ కన్నాం అంటే ఏందండి.
అఖంనం అంటే అది దీపం పెడతారండి. దీపం పెడతారు, దాన్ని ఆర్పనికోకుండా చూసుకోవాలండి, మనము వినాయకుని ఆ దాన్ని చ్ అ తి బొమ్మను తీసుపోయి, ఎంతవర్ రోజును వరకు మనము, ఆ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోలండి, మనము ఏదన్నా మంచి ప్లేస్ లో పెట్టాలి. గ్యలి రాకోకుండా దాని ఆర్పు ఆర్పోయకోకుండా పెట్టాలండి.
అంటే ఒకవేళ అఖండం అరిపోతె అండి ఏం చేస్సారు. అప్పుడు
అంకండం ఆరిపోతే అది ఆర్పో మెయిన్ గా అయితే దాన్ని ఆర్పోనికోకుండా చే చేస్సారండి. ఎట్టి పరిస్థితులున్నా దాన్ని ఆర్పోనికోకుండా చేస్సారు.
అవున అండి.
ఇంగా మీకెమైనా నచ్చిన పండగలు గురించి చెప్తారా అండి.
అంటే మ్యాక్సిమమ్ ముస్లిమ్స్ అండ్ అ అంటే క్యాస్ట్ ఉంటాయ్ కదండడి, ప్రతొక్క క్యాస్ట్ ఆ క్యాష్టంతా కలిపి సెలబ్రేట్ చేసుకునే పండుగలు అంతె
ఆ అవునండి. నాకు మొహరం అంటే చాలా ఇష్టం అండి. దాని గురించి కొంచెం చెప్పగలరా, మీరు మొహరం గురించి
ఆ చెప్తానండి. తప్పనిసరిగా చెప్తానండి. అంటే మొహరం అనేది. టెన్ డేస్ పండగలాగా అండి. ఆ టె టెన్ డేస్ లో ఫస్ టుడేనే ఇంగా స్వామివారిని అలంకరించి, బాగా భక్తితో మండపంలో కూర్చోబెడతారండి.
ఆ అవునండి
టే మండపం ఏదొ కుంగా ఒగా ఒకా సర్కిల్ షేప్లో ఒక అగ్నిగుండం ఏర్పాటు చేస్తారండి
ఆ అవునండి
ఇంగా ఫైవ్ డేస్ అలానే కంటిన్యూగా ఉంటామండి ఆడే దాని తర్వాత ఫోర్ డేస్ మెరుంజె సరండి బాగా ఫామార్ని ఊరంతామె చేస్తారండి బాగా
ఆ అవునండి
కుంటా ఆడ డ్యాన్సులు చేసుకుంటా డీజేలు అవి పెడతారండి దండిగా అక్కడికి ఫైవ్ డేస్ లోపలే రాలండి అక్కడికొచ్చే వాళ్ళు అంటే ఎందుకంటే సదింపులా ఆడ తీసుకుంటారు కదండి ప్రసాద్
ఆ ప్రసాదం ఇస్తారు కదండి స్వామికి చిక్కిరి
ఆ అవునండి ఆ ప్రసాదాల సదింపుల్ తీస్ న్నీకి ఆ బట్ ఆ బుట్ టైం బాగా సరిపోతుందండి
ఆ అవునండి
మరీ ఇంగా దాని తర్వాత అంటే కొంచెం హంగామా హంగామాగా కొంచెం చాలా మంది ఉంటారు. కొంచెం టైం పడుతుందండి అందుకే
ఉమ్ అవునండి
మరీ ఇంగ తెంటుదే ఇంగ జల్దీ చేస్తారండి
ఆ అవునండి
ఆ జల్దీ పండగ ఇంగా సోమవారంని ఊర్లో నుంచి ఊరి బయటకి తీసుకొని పోయి ఇంగ అక్కడంతా అలంకరించిన వస్తువులు అన్నీ నగలు అవన్నీ తీసుకొని మరీ వెనకాల కట్టేస్తారండి
ఆ అవునండి ఆ అవునండి
అలా జరుపుకుంటారండి మా ఊర్లో అయిత్ మీ ఊర్లో ఎలా జరుపుకుంటారండి
మా ఊర్లో కూడా అంతా బాగా జరుపుకుంటారండీ ఊరంత్ త అంటే ఎవరూ క్యాస్ట్ గాని ఏది అంటే ఏజ్ లో గాని, ఈ అసలు అందరూ జరుపుకొని ఊరంతా జరుపుకొని కలిసికట్టుగా జరుపుకునే పండుగ అంటే మొహరం అండి చిన్న పెద్ద ఏజ్ తో సమాందం లేకుండా ఆడవాళ్ళు మొగపిల్లవాళ్ళు అందరూ దేవుని దగ్గరకి వచ్చి పూజ చేసుకొని అంటే ఏది ఏమి భేదం లేకుండా అంతా బాగా మంచిగా జరుపుకునే పండుగ అయితే మొహరం అండి మా ఊర్లో కూనా రెండు రెండు చోట్ల స్వామి పీర్ల స్వాముల్ని కూర్చోబెడతారండి. బాగా పూలతో స్వాముల్ని అలంకరణం చేసి రెండు దగ్గర కూర్చోబెడతారండి ఒక్కోచోట ఒక ఆరు ఆరు ఏడు పీర్లు కు ర్చో పెడతారండి
అవున్ అండి
జర్నీ రోజు ఇంకా బాగా పీర్ల స్వాముల్ని ఇం అదే లాస్ట్ రోజు అండి. ఇంగ ఆ రోజు పీర్ల స్వాముల్ని ఎత్తి ఇంగా ఇం ఆ రోజు ఫైనల్ డే అండి ఇంకా మొహరం కి
ఇంకా ఏమన్నా మీకు తెలుసా అండి, కొన్ని పండగలు ఏ మాతో షేర్ చేసుకోగలరా అలా
ఆ తెలుస్ అండి, తప్పకుండా షేర్ చేసుకుంటా అండి. నాగే ఇంకా దసరా దసరా దసరా బాగా జరుపుకుంటామండి. దసరాను దీపావళి సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటారంండి మా ప్రదేశాల్లో
అంటే మీ ప్రదేశాల్లో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటారో మాతో చెప్తారా అండి.
ఆ దీపావళి రోజు బాగ్ జరుపుకుంటారండి దీపావళి రోజు కూడా మా చిన్న అందరు బంధువులంతా ఇంటికి వస్తారండి. ఆ రోజు బాగా, బాగా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు స్నానం చేసి గుడికి పోయి కొంచెము ఆ దేవుని దగ్గర ప్రార్థన చేసి మనకు ఆ రోజ అంతా బాగా జరగాలని బాగా కోరుకుంటానండి, ఇంకా సాయంత్రం వచ్చేసి దీపం పెట్టి, ఆ దీపంతో దేవుణి ఆ అలంకరించి మనము ఆ రోజు సాయంత్రం నుంచి నైట్ వరకు దీప్ దీపాలు పెట్టి ఇంగా దీ పటాసలు అనేది కాల్చడం అయితే జరుగుతుందండి. మీ సైడ్ జరుపుకుంటారా అంటడి దీపావళి? అవునాండి
మేము కూడా జరుపుకుంటామండి బాగానే
ఆ మీర్ ఎలా జరుపుకుంటారంండి మీ ప్రదేశంలో దీపావళి?
అంటే మా ప్రదేశాల్లో కూడా కొంతమంది దేవుడు భజన చేసుకుంటా, అంటే రావణాసుడు రాముడు రావణాసుడిని హతమరించిుట్టాడు కదండడి ఆ రోజు
ఆ అవునండి
అందుకే ఎలాంటి నెగిట్ టివ్ ఎనర్జీ అక్కడ మన ఇం మన సరౌండింగ్స్ లో ఎక్కడ లేకుండా, మనము దీపాలు పెట్టి ఇంటిని గ్లోయింగ్ గా కల కలగా మార్చుకుంటాం అండి. మన ఇళ్లని మాక్ కే కొంచెం కొంచెం సేపుగా ఫిఫ్టీ మినిట్స్ అలా పటాకులు కలుస్తాంండి అంటే ఎక్కువ పొల్యూషన్ కాకుండా
ఆ అవునండి
ఊరికే కాల్ చల్ల అంటే కాల్ చల్లండి, అలా కాల్చుకుంటామండి పటాసులు కూడా
ఆ అవునండి
మీరండి మీరు పటాసులు కాలుస్ రండి
ఆ మేము తప్పనిసరిగా దీపావళి అంటే ఇగ పట అసలు కదాండి. ఎ పటాసులు కాల్చి పిల్లవాళ్ళు తెచ్చుకొని వాళ్లకు ఆనందం కదండీ పటాసులు కాల్చదాం అంటే అందుకని వాళ్ళు వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేయకుండా, పిల్లల కోసము పటాసులు అయితే తెచ్చుకొని అంతా సెలబ్రేట్ చేసుకుంటామండి.
అంటే పటాసులు ఎక్కువ కాల్చడం వల్ల పొల్యూషన్ జరుగుతుంది కదండి మీరు ఏం చెప్తారు ఇది
అదే అండి నేను కూడా ఎక్కువ ఎక్కువ అందరికీ నేను కూడా చెప్పేది ఏంటంటే, ఎక్కువ పటాసులు కాల్చదుకోకుండా ఎక్కువ సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోకోకుండా, ఎక్కువ హీట్ ప్రదేశాల్లో అవి పెట్టుకోకూడదండి కొన్నిసార్లు అవే పేలి పేలిపోయే అవకాశం ఉండొచ్చు ఇంట్లో కాని అందుకు తక్కువ మొదాదులో తీసుకోవాలండి పటాసులు తీసుకున్న తీసుకుని ఉండే రోజు కాల్ చేసేయాలిండి, అవి ఇంట్లో ఎక్కువ పెట్టుకోకూడదు హీట్ కి మళ్ళీ ఎక్కువ డేంజర్ కదాండి అది
అవునండి అవునండి
అవునండి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటామ్ అండి ఆ మీ ఏతో తోచిన సమా సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి.
మీకు కూడా కొంచెం థ్యాంక్స్ అండి. మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు.
ఆ సరే అండి ధన్యవాదాలండి.